హలో
ఆ ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఏమి చేస్తున్నావ్
ఏం చేయలేదక్క గుొమ్ని కూర్చోన్నాను తినేసి మీరు
హలో
ఆ అక్క వినిపిస్తాంద
అయిపోయిందా నే లో
నాకు ఇనిపిస్తుంది
ఏమి చేస్తున్నావ్ తిన్నావా
హ్మ్ తిన్నాను అక్క మీరు
నేన తిన్నా ఏం తీన్నావ్ ఏం స్పెషల్
అన్నము సాంబార్ అక్క పెరుగులో తిన్నాను
ఆ సైడ్ డిష్ ఏం లేదా
ఆహా ఏంలే మామిడి పండదా ఆ
ఏమి చేస్తున్నావ్
అర్థం కాదు అదే ఆ మీ వాయిస్ కట్ అవుతాంది
హలో హలో ఆ ఇప్పుడు ఓకేనా అదే టవర్ ప్రబ్ ఎడుమేమా
అవునా
హ్మ్ ఎలా ఉంది స్టడీస్ అయిపోయింద
ఆ అక్క అయిపోయింది నిన్న పోయిన మంతే కంప్లీట్ చేసినాను ఎంబిఏ
అవునా ఎ పర్సంటేజ్ రిజల్ట్స్ వచ్చిందా
ఇంక రాలేదు అక్క ఇం పోయిన్ మంత్ కంప్లీట్ చేశాను కదా
అవునా
సం పెన్నీంగ మిగతాలంతా అన్ని సిక్స్టీ పర్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయినా అదే ఫోర్త్స్ సమ్ఐ కదా ఫైైనల్
ఆ
ఇంకా రాలేదు రజల్ట్ ఇకా త్రీ సెమ్స్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అలా వచ్చింది
పోహనీలి బాగానే వచ్చింది మార్క్స్
మీర ఎక్కడ చేసారు ఎంబిఏ మ చేస్తారు కదా ఎంబిఏ
ఆ అడి కంప్లీట్ అయింది
ఏ కవాలేజ్ త కాలేజ్ నేమ్ ఏది
అకాడమి బిజినస్కల్
ఆహా అవును ఆ పేర అప్పుడే వినిపకలా
అంటే ముందు అదే బాగుంది కాలేజ్ అనేది ఇప్పుడు ఎస్విసి అ వచ్చింది కాబట్టి మీరు ఎక్కడా నువ్వె క్కడ చేసావ
నేను చేసింది ఇక్కడ తిరుచానూరు అక్క మ తీ కలేజ అని
ఆ
ఉంటది అక్కడ చేసాను
అవునా ఫ్రీయగదా
ఆ లేదక్క ఫీజ ఆ తీసేసారు కదా పీజికి లేదు ఇప్పుడు
అవునా అనేేను దసపప్పుడు నాకు రి ఎంబర్స్మెంట్ అచ్చ పషడి
మేము డిగ్రీకి ఎంటర్ అయినప్పుడు తీసేసారు ఫిఫ్టీ థౌజం
డిగ్రీకి ఉందిగా రియంబర్స్మెంట్ ఇప్పుడు
మేము డిగ్రీకి వచ్చినాక పీజికి తీసేశారు
పి జి కి తీసేశారా
ఆ పి జి చేసే వాళ్ళకి ఎవరికి లేదు ఆ ఇంకా నేను జాబ్ చేసుకొని నేనే
అ
అంటే అందరూ డిగ్రీ చేశారు అక్క నేను
అంటే నువ్వు నువ్వు పీజీ చేయాలనుకుంటే ఎం ఏం కం చేస్సుండొచ్చు కదా టీచర్ ఫీల్డ్ కన్నా వెళ్ళండొచ్చు
ఆ అ ప్పుడు ఎవరు చెప్పలేదు ఇక్క
ఎందుకు చెప్పు ఉన్నారు ఎందుకంటే ఎప్పు ఉంట ఎంబిఏ వచ్చి నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నీకు ఎంబి అనేది సూటబుల్ గా ఉంటుంది అద నువ్వు బిజినెస్ అనేది మనము అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చెయ్యలాం సో మన ఏ టీచింగ్ ఫీల్డ్ అంటే కొంచము కు ను్ కొంచం టీచింగ్ ఫీల్డ్ ఐడియా ఉంది కదా డిగ్రీ అలా ఇప్పుడు
ఆ ఉందక్క ఇప్పుడు కూడా ట్యూషన్ చెప్పాలని ట్రై చేస్తున్నాను
ఓపెన్ గా కూడా ఎంకామ్ చేసుకోవచ్చు అంటే నువ్వు ఎం ఏం కం చేసిఉందంటే ఆ నార్మల్ గా వచ్చి ప్రైవేట్ కాలేజెస్ వెళ్ళి కూడా నువ్వు అకౌంట్స్ అనేది చెప్పుకోండోచ్చు ట్యూషన్ గా కూడా చెపొచ్చు
అవును
అవును ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చి పి జి చేసింది ఫస్ట్ ఎంబిఏ మాతోనే చేసింది మళ్ళ ఎంకాం వేర చేసుకుని మళ్ళ మా కాలేజ్ లోనే ఆ బిబిఏ క ఆ బీకాం వాళ్ళకి అకౌంట్ టీచర్గా వెళ్ళింది ఇప్పుడు మళ్ళా వచ్చి యూనివర్సిటీ లో అనుకుంటాను చెప్తా ఉంది క్లాసెస్ నువ్వు ట్రై చెయ్ ఓపెన్ గా చెయొచ్చు చూడ ఒకసారి అడిగి కనుక్కో
ఆ సరే అక్క నేను ఫస్ట్ ఈ ట్యూషన్స్ అంతా చెప్తే కొంచము మనకి అలవాటు అవుతుందని స్టార్ట్ చేసా ఇంకా హాలిడేస్ అవ్వగానే
అంటే నీకు కొంచెం భయం పోతుంది అనేసి కదా
అవునక్క ఆ అ సి బి ఎస్ సిలబస్ కి చెప్తే
ఆ నువ్వు ట్యూషన్ నుంచి స్టార్ట్ చేసినాం అనుకో నీకు వచ్చి కొంచెం గ్రిప్ అనేది వస్తుంది టీచింగ్ ఫీల్డ్ లో ఇంకోటి నువ్వు ఆ ఇంకోటి ఏదో బీడీ బీడీ ను ఏమో రాస్తారు కదా అలానా చేస్ కొంచం స్కూల్ తరఫున లేకపోతే నువ్వు ఇది ప్రైవేట్ కాలేజెస్ కి టీచర్గా కూడా వెళ్ళొచ్చు కదా లెక్చరర్ గా
అవునక్క అదే ట్రై చే స్తన్నా అదయితే మనకి బాగు సమ్మె
నార్మల్గా జాబ్ చేస్తా ఉంటారు కదా ప్రైవేట్గా
ఇప్పుడు లేదక్క కొద్ది రోజులు ఎంబిఏ ఎగ్జామ్స్ ఉందని రిజైన్ పెట్టాను ఇంగ స్టడీస్ హెచ్ ఆర్ సైడ్ ఎలా న నాకు గోలు అందుకే ఎం ఏ అదొక కారణం ఎం బీ ఏ చే హెచ్ ఆర్ సైడ్కి వెళ్తే కొంచెం కాకపోతే కమ్యూనికేషన్ బాగు ండాలని
అవును మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా రావాలి
కోచింగ్కి వెళ్దామని ఉన్నాను అ క్క అట్లా పార్ట్ టైమ్ లో ట్యూషన్స్ చెప్ కుందామని చూస్తన్నాను కొంచెం అలవాటు అయితే ఏం ఫీల్డ్ బెస్ట్ అయితే ఆ ఫీల్డ్ క వెళిపోతాను అంట
నువ్వు దీనికి కూడా రాయొచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ వస్తాయి కదా
ఆ అది కూడా చూస్తా అంటే మనక అంత వస్తాయని నాలెజ్ అంత
ఎందుకు ఇంటర్ బేస్ తో కూడా ఎగ్జామ్స్ ఉండయి లేదు ఇంటర్ బేస్ కూడా రాయొచ్చు ఎగ్జామ్స్ అనేది ఉంది చాలనా నోటిఫికేషన్స్ పన్నాయి కదా న మాహ
అవి ఏం తెల్ల ఎక్కడ ఉంట అక్క ఏమన్నావ్
నువ్వు ఆన్లైన్ లో సెర్చ్ చేస్తా ఉండాలి ఆన్లైన్ లో నీకు నోటిఫికేషన్ అనేది వస్తా ఉంటుంది చూ ానం అనుకో వాళ్ళు ఇలా అప్లై చెయ్య అని చెప్తారు కదా అప్పుడు అప్లై చేసి నీకు ఎగ్జామ్స్ అనే మనం లేకతే నెట్ షాప్కి వెళ్తే వాళ్ళు చెప్తారు తరు ఇక్కడ గవర్మెంట్ ఇట్లో కానిస్టేబుల్ గా ఇంకా కండక్టర్గా చాలా ఉనాయి ఇప్పుడు తగ్గట్టు కూడా ఉంటుంది కదా అన్నిటికిీ రాస్తా పో ఏదో ఒకటి ఒకటి తగులుతుంది
సరే చూస్తాను ఆన్లైన్ లో సెర్చ్ చేస్తాను మీకు తెలుసు కూడా ఏమన్నా ఉంటే పంపించండి
ఏది
ఈ ఆ నోటిఫికేషన్స్ మీకు తెలిసిందేమన్నా అప్డేట్ ఉంటే చెప్పండి ట్రై చేస్తాను
ఆ చూస్తాను నేను మొన్నగుడా ఉండింది అనుకుంటా కండక్టర్కిేదో అ
అదే బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా వదిలినారు అని చెప్పారు మా ఫ్రెండ్ కానీ తను ఇంతకు ముందు ఎగ్జామ్ రాసిందంట ఆ తను ఇంతకు ముందు ఎగ్జామ్ రాస్త వచ్చింటే అందుకే వచ్చింది నాకు లింకు నీకు పెడతాను ట్రై చేయి అనింది
దేనికైనా నీకు ఇప్పుడు ఆ దేనికైనా మెయిన్ ఏం అడుగుతారంటే అరిథెమాటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ జనరల్ నాలెడ్జ్ ఇవే అడుగుతారు
ఆ ఆవును అ క్క వాటి మీద కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి
అవును ఇప్పుడు అంతా మ్యాథ్స్ చాలా ఈజీగా వచ్చింది మనం యూట్యూబ్ లో కొడితే ఈజీ మెథడ్ లోనే చూప్పిస్తారు కదా ముందయితే కొంచెం టఫ్ గా ఉండింది ఆ
అదే అక్క చూస్ తునాను
ఊ చూసి ట్రై చెయ్య నువ్వు డిగ్రీ బేస్తోనే ట్రై చేసి ఉంటే నీకు వచ్చేసి ఉండవు
అంటే అప్పుడు జాబ్ లో ఉన్నాన అక్క తెలె లేదు అంటే ఫస్ట్ జాబ్ దొరికింది కదా ది గ్రీ అవ్వగానే దొరికింది జాబ్ ఆ అందుకనే స్ అక్కడే త్రీ ఇయర్స్ చేశాను అట్లే ఎంబీఏ కంప్లీట్ చేస్
అంటే ఎంబిఏ ఓపెన్ గా చేసినావా జాబ్ చేస్తా
అవునక్క ఆన్లైన్ లో వస్తుంది క్లాసెస్ అన్ని ఆన్ న్లైన్ లో క్లాసెస్ వస్తాయి ఎగ్జామ్స్ అప్పుడు అటెండ్ అవ్వాలి
ఆ అంటే అటనే షార్టేజ్ ఫీజ్ కట్టాలి కదా
అ అవేం లేదక్క ఇది ఆన్లైనే కాబట్టి ఇప్పుడు పెద్దగా లేవ్ క ఓన్లీ ఎస్పిసి మాత్రమే ఉంది ఆ కొన్ని కొన్ని కాలేజెస్ మాత్రమే ఉన్నాయి ఎంబిఏ డైలీ మిగా తవన్నీ ఆన్లైన్ అన్ని ఆన్లైన్ క్లాసెస్ ఏ చెప్తున్నారు లేదా డిస్టెన్స్ కింద రాయిపిస్తున్నారు
అవునులే ఆన్లైన్ అన్నా కూడా మనం నేర్చుకొని రాయాలి
ఉమ్ ఆన్లైన్ లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ జరుగుతా ఉం పై ఆ క్లాసెస్ లో అండ్ అయ్యే వాళ్ళు అటెండ్ అవుతారు నేను చేసింది బిబిఏ కాబట్టి సవటి ఫైవ్ పర్సెంట్ సిలబస్ అన్నిీ బిబిఏ లో ఉండేవి ఎంబీఏ లో ఉన్నాయి కాబట్టి నాక్ కొంచం ఈజీ అయ్యింది
సరే అయితే మళ్ళీ చేస్తాను
ఓకేప్ప
ఆ